చెప్పు వైన్ ఏం చేత్తన్నావు
వైషు పోయిందా రా
పేర్లు తియ్యకు రా
ఓకే రా
మొన్ననే పోయింది
కాదు ఆఫీస్కి
ఆఫీస్కి పోలే ఇంకా వాళ్లకు థర్టీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎ ఇచ్చిర్రు.
మంచిగనే ఇచ్చిర్రు మరి ఉండుమనద్దా
అ ఆ అది ఒక్కరోజు ఉండుమంటేనే ఉండలే వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉండవా అది ఇది పోయిం ఏమో ఒక్కరేమో మల్లా లాక్ డౌన్ అంట టి
ఏమైతదో ఏమో పో నాకైతే సిగ్గు లేదు.
ఆ
ఇంట్లో ఈ ఇండక్షన్ మీదనే అండుతున్నా కానీ అప్పుడో ఇప్పుడన్న గ్యాస్ తు కొన్ని పని చైయు ఈ పా గిన్నెలు యాదో బాధ ఎట్లనో ఏమో యెట్లయితదో నువ్వన్న ఆడున్నావ్ నేన్ ఈడున్నా
ఇంగ ఇక్కడ ఉంటే ఏమైతది ఇక్కడ కూడ గ్యాస్ దొరకకపోతే ఇంకొక గ్యాస్ ఉన్నది ఎక్స్ట్రా అది తీసుకుందామంటే ఆ లేవట స్టాక్.
ఇష్ట అయితేలేదు కానీ నువ్ ఆడున్నా ఏందో ఒక దగ్గర కట్టెల పోయన్న అంటుకోమా కట్టెలన్నా దొరకాల కదా
వహ్వ ఇక్కడ కట్టెల పోయి ఏడ పెట్టుకోవాలి
ట కదా కట్టెల పొయ్యలు ఒక్క కట్టే బెట్టి మొత్తం వంట
ఆ తాతయ్య తీసుకున్నది మేడారంలో మొత్తం అదే కదా దాని మిందె ఆ ఇప్పుడు మొన్న అ అన్ ప్రశాంతన్న వెళ్ళకుండా ఆ చి అన్నయోళ్ళ కొండగట్టు కి పోతే అదే పోయి పట్టుకొని పోయిండు. ఫస్ట్ చార్జింగ్ పెట్టాలె చార్జింగ్ అయినంక ఒక రెండు కట్టెలు ఒక్కటి ఉంటే చాలిగ మండుతనే ఉంటది కిందికెళ్ళి గాలి అది ఏందంటే ఛార్జింగ్ గాలొత్తది. కంటిన్యూ గాల్ అచ్చిన కొద్ది ఇది మంచిగ మండుతయి కట్టెలు పెట్
మొన్నా ఈడ హాస్పిటల్ పోయినప్పుడు ఒక ఛాయ్ తా తాగురా బిస్కెట్లు కొన్నం కొబ్బర్ బోండాలు అంకుల్ అయితే ఇది ఎట్లస్తుంది తాత ఎండకి హెల్తీ అంటే చార్జింగ్ అంటాడు ఒక కట్టే పెట్ ఎగ్
ఆ
ఏం టెక్నాలజీ వచ్చిందిరా అనుకున్నా నేను
ఆ తాతయ్య కొన్నాడు మేడారంలో మస్తు పని చేసింది కో మేక తల కాళ్ళు అన్ని దాని దాని మిందే ఇప్పుడు ఆళ్ళు నీళ్ళు కాగా పెట్టుకునుడు అట్లనే గదా మంచి అమౌంట్ వత్తయి. హ
నాకు తెల్వది నేను మొన్నా
ఇక్కడ మస్తు అమ్ముతండ్రు కొందామన్ టే పదిహేను వందలు తక్కువ ఈయ్యరంట. నువ్వు పోయి ఇది అమ్మమ్మ చ్చైను దేంట్లో ఆర్డర్ పెట్టినవ్?
ఏ మా ఫ్రెండు వాళ్ళు
మ్మ్
చేస్తుండే అయితే పంపించింది
ఏ ఫ్రెండు నాగా సరే ఎక్కడ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ ఉందా
ఇన్స్టాగ్రామ్ కాదు అవసరాలు అయ్యో పోయిందా పోయిందా ఏ ఇటు సైడే రమ్య గాజులు ఉన్నాయి
నా
నవ్య గాజులు
ఉన్నాయా పంచలేవ్ మళ్ళీ చూడాల మమ్మీకి మంచి ఉన్నదం
నేను బోమ్మన్ టే బోలే మమ్మీ
ఆహా
ఏ మా నానమ్మ అంటుంది చిన్నగా వచ్చినాయ్ అంటుంది ఒక సారి పొయ్ చూడవురమ్మా మా
చూద్దాం
నేను క అడిగిన
ఆ
అయితే ఆ మస్త్ రేట్లు చెప్పిర్ర ఇండ్ల ఆన్లైన్లా ఏదో ఏం పంచజన్య పంచలో ఏదో ఉంటది
ఆహా
ఆగు చెప్ తావ్
చూడాలసలు ఒకసారి చూత్తే ఏయ్ మ్మ్ వద్దు
ఓ జగిత్యాల సైడ్ అన్ని ఇవ్వే
అదే అదే గోల్డ్ దాని లెక్కనే కనిపిస్తుంది
ఆగ్
పూరాలే మంచ్ టుఉంటే ఒకసారి ఇక్కడ మే
ఒకసారి రమ్మే నాగేంద్రల జూడు ఆ ఎంత అన్నరంటే రెండు వేలకి ఎక్కువనే చెప్తున్నార్ ఈల్లు సుజ్జు దగ్గర ఎంత అన్నాడు
ఇంగ అంతే రెండు వేలు
గంతే కాని చిన్న గుందంటుంది నానమ్మ
ఆ ఓ
పెద్దగుంటై అనగా
ఆ పెద్ద
కొన్నిట్లలో ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఉంది గాని, ఏమో నమ్మబుద్దైత లేదు.
ఆ ఫిఫ్టీన్ హండ్రెడా ఏదో హైదరాబాద్ లా ఒకటి దేవోచెటోల్లు అందరు కొనుక్కుంటరు, వాళ్ళ దగ్గర మంచిమంచివి ఉన్నాయి
చూసిన నేను గానీ నాకు అది అస్తదా రాదా అన్న డౌటే ఉండే
గదే గదే ఉమ్
అందుకే నేను సప్పుడేకున్నా
ఉమ్
చూసినా చూసినా ఇగ వాళ్ళు పంపిస్తరు గదా అంటే ఆమె కార్గో చేసింది
ఎప్పుడొత్తరు మరి
ఆ ఒక్కటడక్కు
ఉ
ఆ ఒక్కటి అడక్కు
అంతం గాలే
ఆ ఒక్కటి అడక్కు
ఆహా ఉహు మళ్ళ అండుతవ నైటు
ఏమో సాయంత్రం బర్త్ డే పార్టీ ఉంది
మళ్ళ నైటు కూరొండుతవా
సాయంత్రము బర్త్ డే పార్టీ ఉందిరా
ఎక్ ఎవ ఎక్కడా ఆహా అటే పోతర